హలో
హలో
హా బాగున్నారండి
హా బాగున్నావండి
ఏం చేస్తున్నారండి
టిఫిన్ అయిపోయింద టిఫిన్ అయిపోయిందండి ఆ చెప్పండి
వంట చేశారా
వంట చేయలేదండి చేయాలి గోకరకాయ టమాటా చేయాలి
ఫోన్ చేసలేరు ఎక్కడికెళ్ళిరండి లేరా ఎక్కడా
హా ఆ సిటీలో నే మేము ఊరికి వెళ్ళామండి మేము
అవునా ఎక్కడ కన్నా టూర్ కెళ్ళిరా వేసవి సెలవుల్లో తెలీదండి
భద్రాచలం వెళ్ళావా నువ్వు
ఉందండి అక్కడ
ఆ మంచినే ఉంటదండి
అవునా ఏమేం చూసిడి అక్కడ
పాపికొండలు చూసినామండి ఆ భద్రాచలం పాపికొండలు చూసినం భద్రాచలం దేవాలయం చూసిన సౌండ్ ఎవరిది
అవునండి గోదావరి ది అక్కడే కదండీ
అవునండి గోదావరి విష్ణుకరి ఆ
రాములవారు నడిచి ఎక్కడ
ఆ రాముడు సీత
ఆ మరి ఎట్లా వెళ్లారు అండి మీరు
మేమ అండి అందరం కలిసి వెహికల్ కట్టుకొని వెళ్ళినామండి
అంటే స్కూ స్కూల్స్ నుంచా లేకపోతే ఫ్యామిలీ లాని
అంటే స్కూల్స్ నుంచి ఒకసారి వెళ్ళినాము ఇప్పుడు ఫ్యామిలీ నుంచి సమ్మార్ కదా పిల్లల అందరినీ తీసుకొని వెళ్ళినాము
అవునా ఎంత బడ్జెట్ అయిందండి డబ్బులు ఎంత ఖర్చు అయ్యింది
బాగానే అవుతుదండి ఇక మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఇ మనం రూమ్స్ అవి బుక్ చేసుకుంటే ఎక్కువనే అవుతుది ఆ మనిషి ఫైవ్ థౌజండ్ పదైదు వేలు పది వేలు అయితే అండి మనం తినే దాన్ని బట్టి ఉండేదాన్ని బట్టి ఉంటదండి
అక్క అక్కడ మాకు అన్ని వసతులు ఉన్నాయ
ఉంటాయిండి రూమ్స్ తీసుకుంటే అన్ని ఉంటాయి
అంటే ఎట్లా ప్రయాణం చేస చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడికి
ఆ అంటగా మీ బస్కి డైరెక్ట్ వెలేమండి ఆ వెహికల్ అందరు మాట్లాడుకు అంద్ర కషు
దర్శనం చేసుకున్నాండి అక్కడ
ఆ దర్శనాయగా మేము క్రిస్టియన్స్ అండి చూడడానికి చూడానికి వెళ్లినం ఆయన ఫెండ్స్ కాబట్టి అంతా ఏమి ఉండదు కాదు రోజుగాంటాము ఆ చూసిచ్చినాము గాని వాళ్ళు మొప్పుకునే వాళ్ళు మొప్పుకున్నారు
ఆహ
చూసినం ఫ్రెండ్స్ కాబట్టి గవర్ని ఏముండవు కదా
అవునండి పాపి కొండలు ఎలా ఉందండి
ఆ మంచి ఉందండి శ్రీమర్ లో ఆ గంట గంటన్నర ప్రయాణం చేయాలండి పోవడం గంట గంటన్నర వచ్చట గంట గ గంటన్నర ఉంటది
ఆహా
అందరు వష్టి అందులో అందరు కలిసి పాటలు పాడుకుంటే ఎంత ఎంజాయ్ వెళ్తారండి
అంతే నర్
ఆ నీళ్ళలాండి బీచ్ ఉంటది మార్నింగ్ సాయంత్రం ఉదయం సాయంత్రం అయితే చాలా బాగుంటదండి
అవునండి
గంటన్నరసేపు వా నీళ్ళలోనే పోవాల్సి వస్తది
ఆహా పా అంటే పాపి కొండలు అంటే ఏముంటేందిరు కొండలు ఉంటాయా పెద్దగా
అక్కడ మొత్తము సీతాదేవిని ఆయన హనుమతి తీసుకపోయి అక్కడ ఉంచుతాడు కదండి అర కరళ ఆ అందులో ఉంటే తర్వాత రావాసడు తీసుకుపోయి అక్కడ పెడతాడు
ఉహు
అట్లా లక్ష్మణయుడు వచ్చి చూసిపోయి అవన్నీ కట్టు పురాతనమే అన్ని కట్టి ఉంటాయి పర్ణశాల అంటారు అక్కడ అబడి దుశష్ణ ఆ సీతాదేవి అక్కడ ఉన్న అక్కడ అదిలో ఆ స్నానం చేసింది అవన్నీ బట్టలు ఆరేసుకున్నది గైడెన్స్ ఉంటాంది కండి గైడ్స్ చెప్ ఇత్స్ అన్నమాట
ఆహా అదే రావణాసుడు సీతాదేవుని తీసుకెళ్తారు గడ
తీసుకపోయి అక్కడ పెడతారు కదా అక్కడ ఆ అక్కడ మోడల్స్స్తారా లలో ఆ రావణ అన్నట్టు మొత్తం మోడల్ అన్ని అక్కడ చేసినట్ తయారు చేసి పెట్టి రండి చూసినాం
ఆహ మనక అన్ని వాళ్ళు చెప్తారు అక్కడ ఇక్కడ నడిచిండు రాముల వారు సీత న నచ్చిర్రు అని
ఇరు అక్కడ ఆమె ఉన్నది అక్కడ నదిలో స్నానం చేసి అక్కడ బట్టర్ని ఆరేసుకున్నది
చెప్తారు అక్కడ ఏమైనా దొరుకుతాయి అండి వస్తువులు కొనుక్కోవడానికి
దసర దేవాలయం దగ్గరని గాజులు అవి పూసలు దొరుతాయండి రకరకాలు దొరుకుతాయి అన్ని.
ఆహా బావుంటాయి అట్టను చాలా
పూసలు అయితే అసలు దండలు కూర్చి అమ్ముతారు. అవి నదిలో జరుతాయి కదండి అవన్నీ పూసలు తీసుకు చాలా తక్కువ ఉంటాయంండి అవితే చాలా మంది తెచ్చుకుంటారు అక్కడ
అంతేనాండి
చాలా పూసలు దొరుకుతాండి ఇంత ఎంత దొడ్డు లావటి అయినా, సన్నటి అయినా దండలు చమ్ముతారు చాలా వరకు అండి మేము కూడా పోయినప్పుడు తెచ్చుకున్నాం మా పాప వాళ్ళు ఉంటే వాళ్ళ కూడా ఇచ్చాను.
అంతేనండి. అయితే ఒక్కొక్కరికి ఐద ఐదు వేలు అవుతుందింటారు ఖర్చు
అయితే నేను చెప్పలేను కదం డి మనం కొంచెం కొందరు ఏంటంటే బాగారిచ్చి ఉన్నులు పోదు పెద్ద పె ద్ద హోటల్ రూమ్స్ తీసుకుంటారు అబ మూలిగుండలమి అక్కడ భద్రాచలం సత్రాల అని అక్కడ అటికాడ ఉంటే వాటిలళు ఉంటారు అలాగే మనం తీసుకునే బాగా నిట్టుండే మేమైతే రూమ్ తీసుకున్నాం అండి. డి వేరే రూమ్ తీసుకుని అందులో ఉన్నాం మ్ ఫ్యామిలీకి ఒకటన్
అవునా భోజనాలు అన్ని అయితే మనకు ఉంటాయి కదాన్న అందుబాటులో
తినొచ్చండి తినొచ్చు తినొచ్చు అట్లా శిరిడి కూడా పోయిచ్చినామ్ అండి శషబరిషబ అక్కడ కూడా శిరిడికి కూడా పోయిచ్చినాము మేము సాయిబాబాతో అక్కడ కూడా వెళ్ళినాము అక్కడ వాళ్ళ భోజనం పెట్టారు అందరి పోయినోళ్లు అందరి పెట్ టెన్ రూపీసె అండి ఇ చివనమ్
అంతేనా సాయిబాబా విగ్రహం పెద్దగా ఉండాల
ఆ పెద్ద ఉంటది విగ్రహము షిరడి షిరడి షిరడి ఇ పోయిచ్చినవండి శబరి శిరిడి శిరిడి అంటున్నాను. షిరిడి అంటద షిరిడి ఆ పోయి వచ్చినామండి అసలు పెద్ద ఫోటో లో ఉంటది స్టార్టింగ్లా ఆ చూసి వొచ్చినా సారి ఎంత మంది వస్తారు అంతమంది పో నాకు టెన్ రూపీస్ తీసుకొని అన్ని రకరకాల ఐటెమ్స్ పెడతారండి. టిఫిన్ పెడతారు, అన్నం పెడతారు ఆ బావుందండి.
ఎన్ని రోజులు టైం పట్టిందండి మీరు పోయేస్త
మేము సెవెన్ డేస్ పోయినామండి అందరం కలిసి
ఆ ఇంకా ఏమేమి చూసిరండి భద్రాచలం, షిరిడి అవిగాక
శ్రీశైలం చూసినాం అండి పాపికొండలు వైజాగ్ బీచ్ చూసినాం ఇ బీచ్ దగ్గర చాలా బావుంటదండి అసలు ఎంత బావుం
అ ఆహు అవునా అజంతా ఎల్రకు హల్ జూష
ఆవి కూడా చూసినాండి అజంతా ఎల్లోరా కూడా చూసినాండి. అవునండి ఆ ఈము ఐ మూడు ఉంటాయండి అవి మొత్తం గర్ల్స్ మొత్తం బాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాగా ఉంటాయి మొత్తం థర్టీ త్రీ గుహలు
ఆహా చీకటి ఉంటదండి లోపల
ఇలానే ఉంటది. లైట్స్ ఏముండవు మార్నింగే చూడాలి ఐదు గంటల వరకు ఉంటది ఉదయం పదిక్కల నుంచి అట్లా పోయి చూసుకొని రావాలి ఆ
అయితే చాలా మంచిగా వేసవి సెలవులు సంతోషంగా గడిపారన్నమాట ఇంకేమేమి చూశిరండి అక్కడ ఏమంటారు చీరలు ఏమన్నా దొరికినాయి అంటే ఉంటాయండి అక్కడ
ఆ కంచి కూడా వెళ్ళామండి కంచి కంచి వెళ్ళ కంచి పట్టు చీరలు తీసుకొచ్చు తీస్కునమ్మండి ఆ కాస్ట్ తక్కువకే ఉంటదండి అక్కడ పదిహేను వందలు అయితే ఇక్కడ మూడు వేలు నాలుగు వేలు ఉంటదండి
అంతేనండి మంచిగా మంచిగా ఉంటై
ఆ మంచిగా ఉంటాదండి ఒరిజినల్ ఉంటది కంచిపట్టి శారీసు
అవునా ఎన్ని తీసుకొచ్చారండి మీరు చీరలు
మేమ అండి మా ముగ్గురు పాపలకు వచ్చిన మూడు నేను ఒకటి తెచ్చుకుని మమనవరాలకు ఒక లంగా తీసుకొచ్చాండి పట్టటు లంగా అక్కడ నుంచి
ఆహా అవునండి మీరు ఎప్పుడైనా పోయినప్పుడు మళ్ళని మాకు చెప్ అతే మేము కూడా తెప్పించుకుంటాం అండి
చెప్తామండీ చెప్పం చెప్తాం మిమ్మల్ని కూడా తీసుకెళ్తానండి అందరం కలిసిపోదాం
మళ్ళ వెళ్దాం అదే ఎన్ని రోజులు మీరు వేరు ప్రణాళిక అదంతా చెప్
అంటే మన అ ఫైవ్ డేస్ అనే పోయి రావచ్చు ఐదు రోజులో కుడా పోవచ్చండీ
అదే దాన్ని బట్టి మనమ ఏమనా తినబండారున్నా తయారు చేసుకోవచ్చు కదండి తినడానికి
అవునవును తీసు వెహికకిల్గా ఆటుకు తీసుకని అందులో వసుకొని పోవచ్చు
పోసుకొని అంటే మళ్ళీ ఇక్కడ వండుకొని తినడానికి కుదరదు కదండి
ఊన్ ఎలా ఆ రెండు రోజులు సవాలి రెండు రోజులు హోటళ్లు తినాలి
ఆ అట్ల అయితేనే కుదురుతుది మనం వండుకొని తన్నలెన్ సమయం వేస్ట్
ఇప్పుడు దేవాలయాలు అదిదింటే వాళ్ళు పులిహోరలు అవేవో ఇస్తూనే ఉంటారు ఏదైనా చర్చిలో పోయినా కానీ ఆ టైమ్కొ అనుకో కాకుండా మనం పోతే అక్కడ కూడా వాళ్ళు వీళ్ళు ప్రయెర్స్ చేయించుకొని భోజనాలు సమర్పిస్తారండి కొందరుకి పోయిన వాళ్ళకి అందరుకీ పెడతారు అట్లా కూడా ఉంటది
అయితే అంతేనా అండి మీరు భద్రాచలము శే షిరిడి ఎల్లిరు మళ్ళా శ్రీశైయ శైలం కంచి ఇయని బా అయంత ఇవన్ని బాగా చూసిరు కాదండి
తోమ సమాధి అ ఇవన్నీ చూసిచ్చినం
ఎక్కడండాది
చెన్నైలోండి ఆ చెన్నై కూడా మా సార్ జాబ్ చేసి అప్పుడు కొన్ని పోయినాము కొన్ని ఫ్రెండ్స్ తోటి అందరం ఫ్యామిలీస్ తోటి కొన్నిపోయినామండి
అవునండి ఆహా అవన్నీ చూ చూడదగ్గ ప్రదేశాలే
అవునండి అవును అందరు కలిసిపోతేనే సంత తోషంగా ఉంటుందడి ఒక్కరం పోయి చూడలేము
అంతేనాండడి అయితే మేము కూడా తప్పకుండా వస్తాం అండి మీరు మళ్ళీ ఎప్పుడన్న ఇక్కడికన్నా వెళ్ అయితే మాకు చెప్పరాదండి మేము కూడా వ అండి ఎందుకంటే ఒక పది రోజుల ముందు చెప్తే మనకు బట్టలు డబ్బు అన్ని సరి చేసుకుండాలి కదండి తిను బండారాలు కూడా రెడీగా చేసుకోని పెట్టుకోవాలి కదా
అవును
అట్లా అంటే మనం బుక్ ఎప్పుడంటే ముందే బుక్ చేసుకునేది అట్ల ఏం లేదు
మాట్లాడుకుంటే బుక్ ఉండదండి వెహికల్ లేకుంటే ట్రైన్ట్ నో బుక్ చేసుకోవాలి నలుగురు వ ఫలీస్ మాట్లాడుకుని పెద్దది మాట్లాడుకుంటే ఇక మనం నచ్చినట్టు వేళ నచ్చిన దగ్ర ఆఫకోచ్ అంతా మన
సరే అండి ధన్యవాదాలండి మాకు ఇచ్చినందుకు సరే అండి ఉంటామండి ఓకే అండి